ఇన్ బిసుందా ఉ ఉహ్ అదేగా ఇంకా మరి
మీ తమ్ముడు ఏళ్ళిపేండా ఇంటియాదక్ హాస్టల్కి.
హాస్టలా ఇంట్లనే ఉంటడు వాడు అమ్మమ్మ వాళ్ ఇట్లా.
అమ్మమ్ వాళ్ళ ఇంట్లా గదా మర్చిపోయనా
ఉహుహ్ ఏళ్తాడు. ఎల్లుండి ఎల్లుండి స్టార్ అయ్ ఏహే సెకండ్ సేము హుహ్ అయిపేనే ఈ రిజల్ట్ ఉడోత్ చును సెవెన్ పయింట్ త్రీ
పోలె బానే వచ్చింది.
ఉహుహ్ ఏ వసాద్ వన్ పాయింట్ త్రీ అనడ్ అదే జరుత్ దేల్వదు
ఉహ్
అయో
అయ్ ఎప్పుడోస్తాయో వస్తేమ్ నెక్స్ట్ మంత్
అరే ఆ ఇంటన్షిపే అట్లా ఏం ఇంగ్ గేస్తలేేమో వీళ్ళ ఏమో సపోర్ట్ చేస్తారమో వచ్చి
అది చేద్దాము అని అన్నారు. ఇంగా నేన్ ఇంకేమన్ లేదు సరే అన్నా బిజీ ఉందేమో మరీ
ఉహుహ్ మేడం వాళ్ళదే అసలు నువ్వు అది వాళ్ళిద్దరు ఇన్స్టా గంలో రీలు వెట్టినా జుసలేరు వాళ్ళైతే టూ డేస్ నుంచి జుసలేరు నీ అమ్మ అందరు సౌవుతుర్ నేన్ దప్పా నాక్ అర్వైంద్
నేన్ చూశనా నీ దిల్స్ అద్ తమైందా ఇంకా నేను పెడుతున్నా అనే ఎవరు చూ చూస్తలేరు.
ఏ జవుదు ఇదే నువ్వే ఉన్నావు ఇన్స్టాగ్రామ్లా
ఆ అదే
వీళ్ళ ఇద్దరు అసలు టూ డేస్ నుంచి రీల్స్ చుసాలేరు.
ఆ అలాకేదో ఏదో అయిందంటా
ఏం గాద్ అయింది గాదు సవుకుంటూరు ఆళ్ళు అన్ని నాటకాలు జెప్తురు.
లేదు నీన్ ఈ రోజ్ కాల్ జేచుండే అట్వంటీవ్ వానికి ఏదో అయిందంట. ట్వంటీ ఫోరా ట్వన్ ట్వంటీ ఫోర్
ఏమైందంటా
ఏమో ఏదో రచ్చ ఏసుకున్నా అన్ ఉన్నద్
ఎవరన్నారు సుపిస్తారన్నార్.
ఉహు్
ఉహుహ్ ఏం పేండా వెట్టుకొందో మహారాణి.
ఆ దాంట్లోనే ఉన్నాము. ఆ దాంతోనే కాల్ మాట్లాతు ఇంటెన్షన్ పడుతున్నా అదిదన్న సరే ఆ అన్న ఇంకా
టెన్షనా
ఆ ఏందో మరి ఆళ్లు కొట్లాడుకున్నారు సక్క చెప్పలే నాకు ఏమి.
హుంతే
వే మన ఏప్తడా నాగ్ జేప్పడ్ ఉన్న ఒక ఫిఫ్టీ సెవెన్
నా మన్న ఫిఫ్టీ సైన్ జెప్తునవ్ నాగ్ జెప్తావ్ అలాగే ఇంకెవర్ జెప్తావ్ అవ్ ఒక అప్పుడు జేప్పేది అది ఇప్పుడు ఏం జేప్
ఆ అదే మనగ్ గట్లా జేప్పదు గదా అన్నీ
ఆహ్
ఆ నా దానికి ఏప్తే మనగ్ దేలుస్తుంది.
అదే కదా
అ
రేపు కాలేజీ పోదామని డ్రెస్ థిస్ తివన్ వాళ్లు కాలేజ్ హాస్టల్ కి పోయిర్రు
ఆ
ఆయ్ అసలు నేను ఎవరు పోరనుకున్నా ఆ మనిషి వాళ్లే ఆ మనిషి ఎందుకు పోయిండో మరి
పోవాలని ఇంట్లోనే బోరు కొట్టినట్టుంది పోయినట్టు ఉన్నాడు
ఇట్లా రే పోయిట్ల కెళ్ళి
ఇవే మిస్ అయితుండారేమో కాలేజ్ హాస్టల్ మీర్చని అందుకే పోయినట్
ఆ కావచ్చు మరి ఆ
ఆహా మంచిగా మాట్లాడతాడే అమ్మ కామెడీ కామెడీ
అయితే పార్టీ అడిగినారే
ఆ
వచ్చేసరికి సెలెక్ట్ అయ్యేవాళ్ళు పార్టీ అంటా సెలెక్ట్ కాలేదంటే అంటే నేను సెలెక్ట్ అయినని నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అడిగ కాబట్టి నవ్వు నేను ఇయ్యాలనట పార్టీ
ఆహా
ఫస్ట్ ఆయన అడిగిండు కదా ఆయన అడిగినందుకు నేనియాలట వాటి నేను ముంద రొంటే ఇచ్చేటోడట
ఆహా అబ్బా
సరే తీ ఒక ఛాయ కదా ఇప్పిస్తా తీ అని అన్న
హ
ఓ అయితే మొన్న ఒక ఫార్ ఫార్మల్ డ్రెస్ ఫార్మల్ ప్యాంట్ ఆర్డర్ పెట్టుండే కొనక ముందుకు అది థౌజండ్ లాంటిదే మంచిగా ఉంటదేమో అని ఆర్డర్ పెట్టిన ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఆఫర్స్ పోయి త్రీ సిక్స్ ఇయర్స్ త్రీ సేవేంటి పడ్డది
ఆ
పెడితే కానీ మంచిగా రాలే అది ఆ జీలో పెట్టినాం మళ్ళా పెట్టినా రిటర్న్ పెట్ ఈరోజు రిఫండ్ పడ్డది
అచ్చా
ఓ
అది కింద రివ్యూస్ ఉంటాయి కదా అవి చూడాలి ఫస్ట్
రివ్యూస్ ఉండవు కదా అంటే ఆజీల ఫొటోస్ అవేమి ఉండవు
అదేమా ఎట్లా కొంటారు మనుషులు
ఆ అలా క్వాలిటీ బాగుంటాయి అని
ఉ
తీసుకున్నాం అనుకున్నా ఎట్లా నా ఫార్మల్స్ పోత్తది టస్ పోస్తాం వాడి వాడి అయిపోయింది కద దాని సర్వీస్ అందుకని ఒకటి తీసుకు కున్నాం అనుకుంటే అట్లా అది వచ్చింది ఏమన్నా ఫార్మల్ గా కొన్నదే మంచి పని అయింది పాయింట్ ఇంటర్
ఉ మరి ఎవరన్నా ఫార్మల్ ఫార్ మళ్ళానే వాడాలి దాని కింద టాప్ కింద
మరి అది చాలా కంఫర్టబుల్గా ఉండే
కంఫర్టబుల్ గా ఉండే దేనికి వాడాలి దేనికి పాడుతున్నారు అది
ఆహా, హా హా!
లేదు, వాడి వాడి.
ఖరాబ్ ఏం గాలే గానీ, ఇగ రాఫెన్‌టాఫ్ జేస్తున్నారు గదా, ఇప్పుడు ఏదన్నా కంపెనీ. ఇంగానీ ఏదన్నా వచ్చినప్పుడు, కొంచెం మంచిగా ఉండాల గదా. బెస్ట్ ఇంప్రెషన్, నా నా ఇంప్రెషన్ బోత్. క్కలు ప్రశ్న అయిపోయింది. ఉమ్హు.
అయ్యో!
ఇంకా? బయట జర సల్లగా ఉంది, ఇంట్లో ఫుల్ ఉడికిపోస్తుంది.
ఏ, నేను ఇందాక అట్ల కుసేప్ పండుకున గదా, సైడ్ మొత్తం పచ్చి అయిపోయింది. ఇయ్యో! అనుకున్న మొత్తం గలీజ్గా, పచ్చి పచ్చిగా.
నేను తిని చేసే వరకే, వన్ వన్ థర్టీ అయింది.
ఉమ్మ్. ఆలు అప్పుడు తిన్నాను, ఇగ నే అప్పుడు తినలేదు. ఇంక అప్పుడే బట్టా ఉతికి వచ్చిన ఇగ ఉ ఉతికినా. నీళ్లు ఈరోజు వస్తాయి గదా, అన్ని కాల్ జేసి బెట్టిన మళ్లీ. హలో! హలో. హాలో. ఏంది సడన్ గా సౌండ్ వేయింది. నీ దగ్గర నుంచేనా.
టచ్ అయింది. ఫోను హీ హీ చేయు, నెట్ ఆఫ్ అయింది.
ఆ అదే అనుకుంటున్నా, ఏది ఇప్పుడు మళ్ల అదేంటి పోయింద అంటే ఒక దగ్గర. దగ్గరనే ఉన్న అప్పటి నుంచి నెట్ వచ్చా? దగ్గర. ఆహా! ఏదో అందాం అనుకున్న మర్చిపోవున.
చెప్?
ఆ. నువ్వు తినే టైంకి నువ్ అప్పుడు ఇగా తినలేదు, ఇగ అప్పుడే బట్టలు ఉతికేసి వచ్చిన. అన్నీ ఖాళీ జేసి వేట్టిన అంటే, నీళ్లు వస్తాయి కదా?
ఆ.
చెప్పాలి? మళ్లీ అప్పుడే మధు కాల్ జేసింది. కాల్ జేసి జేప్పింది. ఇట్లా ఇట్లా అని నేను చెప్పిన పోతే ఎప్పు అను. పోతే జేప్పు అన్న.
ఆ.
ఆ ఏమో, అనుకాడిగి జేప్తా అన్నది
అది పోతుంది వాళ్లు, ఈ రిష్యూ సాల్వ్ చేసుకోవడం కోసమా?
అనుకుంటా మరి, తెల్వదు మరి. అట్లా చెప్పలేదు. సరేలే నేను తర్వాత కాల్ జేస్తా అన్నది అంటే, నేను బట్టలు ఉతుకుతూన్నా గదా. ఇగ నేను త తర్వాత జేస్తా అన్నది, సరే అని చెప్పిన ఇగ.
ఉహూ హుం.
మ్, దానికోసమే పోతారు ఇంకేం జేస్తారు. ఏమి ఇదంతా ఓయి అడగాల అలా ఫ్రెండ్ కి, జేప్తుంది అంతే. కిక్ కిక్.
హుమ్ హ్మ్.
ఉమ్మ్.
అసలు ఏం పెంట పట్టుకుందా నా క్యూరియాసిటీ పెరుగుతుంది. వారం ఆగాలే మధు చెప్పే వరకు ఆగాలే.
ఉహుం హు.
అంటే అదొక్కటే కదా, ఇప్పుడు మనకి అన్నీ చెప్పేది.
ఉమ్, మ్ మ్ మళ్ల అంటది! చెప్పినవు అనుకో. ఎందుకు? చెప్పినవు వాళ్లకి అంటాది.
ఎవరు
అదే
అ ఆ ట్వంటి ఫోర్ చెప్పదు అయినా తెలుస్తాయి మనకి దానిక్ కూడ తెలివద్ తెలుస్తాయి అని అది ఆకత ఉన్న పడ్డకతలు అన్న నాకు తెలివదు అనుకుంటుంది ఇప్పటికి తేల్వై అనుకుంటుంది
అ ఆ అది కరెక్టే ఇప్పుడు తెలిదని కూడా అందరికీ తెలుసు
లక్ ఇప్పుడు ఎంత మంది చెప్పిరు తెల్సా అది ఫిఫ్టీ సెవెన్ చెప్పిందా ఫిఫ్టీ సెవెన్ చెప్పిందా టెన్ చెప్పిండు ఫిఫ్టీ వన్ చెప్పిండు ఇవింత మంది చెప్పిరు వాళ్ళ తర్వాత ట్వంటీ నైన్ చెప్పింది
ఉమ్ అదే అలా గ్యాంగ్ అంత తెలిసిపోయింద్ ఇగ
వాళ్లందరునె ఏమనుకుంటుర్ నాక్ తెల్వదు అనుకుంటురు చెప్పిన ఆ ఫస్ట్ ఫిఫ్టీ సెవెన్ చెప్పింది కదా మనం ఎట్ల తెలవానట్ సైలెట్గానే ఉన్నాం
అవునవును
తర్వాత నెక్స్ట్ డే నో నెక్స్ట్ డే నో టెన్ అన్నాడు ఇట్ల అంట అవునా అని మళ్ళీ తరువాత ట్వంటీ నైన్ ఒక రోజి ఇట్లానే కాల్ మాట్లాడుతుంటే ఇట్లా అయింది అ అడంతా నేను థర్టీ టూ అయితే మేము షాక్ అయిపోయిన నౌన్ తొంగి తొంగి చూసిన
ఆ తర్వాత ఒక రోజ్ టీ టైం అ ఫిఫ్టీ వన్ వాళ్ళు అన్నారు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వీళ్ళంత్ అందార్క్ తేల్స్ ఆ విషయం
దాన్క్ ఒక్కదానికే తేల్వద్ అన్మాట ఇంత మందికి తెలుసు అని
ఏ అసలేమైంద్ తెలుసా అందర్ అంట నేన్ కమిటెడ్ అనుకుంటున్నారాంట
ఎవర్ నువ్వా
నేనంట
ఎవర్తోని
ఏమో తేలీదు అయితే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇద్దరు నన్ను అడిగినారు ఇట్లా అంటా నీ గురించి ట్లోన్ అదే ఏమో అంటా అని అన్నారు ఎం మాట్ ట్లడ్తున్నార్ అసలు ఏ ఎవరి గురించి మాట్లాడితే ఎవరు సరే ఆ అబ్బాయి ఎవరో చెప్పండి ఇది అని నేనన్న ఏమో అట్లంటున్నారు మరి
ఏమో అట్లాంటున్నార్ అంటే చెప్పాలి కదా ఎవరా అని తెలిసే ఉంటది కాని నీక్ చెప్ చెప్పలేదు
ఆ నువ్కొరోజు మళ్ళపోయినప్పుడు అడగాలి ఇంత స్ట్రాంగ్ అనేది తెలుస అ నిజం చెప్పు నువ్ మాక ఏం చెప్పట్లే మేమేం అన్ని చెప్తున్నాం ఇట్లా అట్లా అన్నారు. అరే ఏంది నేన్ ఏం చెప్పక్పోడెంది అని నేను అసల్ ఏముందడా
అదే ఎవరా అని ఎవరో ఒకుల్ లింక్ పెట్టే ఉంటారు కదా అది చెప్పట్లేదు ఆ తెలుసు వాళ్ళకి ఏం పచ్
ఆలే
అట్టేన్నా
అంటే వాళ్ళు వాళ్ళు లో కట్టే రూమ్ కదా ఇప్పుడు తెలిసే ఉంటాయి వాళ్ళక్
ఉమ్
ఉమ్హ్
సరే
సరే సర్